హలో
హలో
హలో అండి హాయ్ అండి
ఆ హాయ్ అండి
ఎలా ఉన్నారండి
ఆ బాగున్నాను మీరు
నేను బాగున్నానండి ఏం చేస్తున్నారు
అ ఎవ్వరు ఇంటికి పొవట్లేదు ఆక్టివ్ చూస్తున్నాం
అవునా తిన్నార అండి
ఆ మీరు మీట్ అని వెళ్తున్నరండి ఆహ ఇంకా లేదండి తినాలి ఇంకా
ఉ నేనేం చేయట్లేదండి బయట అలా నిలబడున్నానా ఇక్కడ మా ఇంటి పక్కలో ఒకటి డ్రంప్ యార్డ్ ఉందనమాట అంటే చెత్త అంతా ఏస్తారు కదండి అది ఉంది అక్కడ రోజూ ఏం అంటారు దాన్ని అ ఈ ప్లాస్టిక్ అనేది బాగ దాని వల్ల ఈ ప్రశ అసలు ఎంత అండి అసలు ఎంత ఈ మొత్తము నేచర్ మొత్తం ఎఫెక్ట్ అయిపోతుందండి దాని వల్ల
ఆ అవునా అదే మీ దోమలన్న ఎక్కువైత అట్లయితే మీ ఏరియాలో
అవునండి ఆ నేచర్ అంటే ఇప్పుడు ఈ విళ్ళేం చేస్తారంటే ప్లాస్టిక్ ఎవరో ఒకరు సంచులు బ్యాగులు అలాంటివి పడేసి ఉంటారు కదండి
అ అవును
చెత్తలో కేసెసి ఉంటారు కదా వా అవి త్వరగా మన మనకు భూమిలో కలవు కదండి దాని వల్ల భూమి మొత్తం కాలుష్యితం అయిపోతుంది సో దా అందుకనే వాళ్ళు ఏం చేస్ అండి దాన్ని కాలుస్తారనమాట త్వరగా పో కదాని వాళ్ళకి తెలింది ఏమంటే దాని వల్ల ఓజోన్ లేయర్ అనేది దెబ్బతి తింటుంది అవి ఏం తెలిదండి వాళ్ళకి పాప
ఆ వాళ్ళకలేదు వాళ్ళకు అర్థం అయ్యేలా మనమే చెప్పాలి కదా
ఉ ఇప్పుడు చూడండి ఈ వీళ్ళేమో మంచి కాల్ చేస్తారు బాగా త్వరగా అయిపోవాలి అది ఇది అని చూస్తే ఈ ఓజోన్ లేయర్ అనేది ఉంటుంది కదా మనుషుల అండి మనుషులు కాల్చేస్తారు కదండి ప్లాస్టిక్ ని హలో ఆ చెప్పండి
మీది వాయిస్ బ్రేక్ అయింది మీ సరిగ్గ ఇనపడట్లేదు
ఇప్పుడు వినిపిస్తుంద అండి
ఊ వినిపిస్తుంది ఇప్పుడు
అదే అండి ఇప్పుడు ఈ మనుషులు ఏం చేస్తారండి ప్లాస్టిక్ ని తెస్తరు బయట నుంచి కవర్లు అది ఇది అన్ తెచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే దాంట్లో ఉన్నది పడేస్తార అనమాట ఇప్పుడు ఇంట్లో చ తంతా ఉంటుంది కదా ప్లాస్టిక్ కవర్లోకి ఏసేసి పడేస్తారు పడేసినప్పుడు అది డీకంపోజ్ అవ్వదు కదా అండి భూమిలో
అవును ప్లాస్టిక్ కరగదు అది
ఆ కరగదు అప్పుడు ఏమైతుందంటే ఈ వీళ్ళు చెత్త నూకే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఏం చేస్ అంటే వాటిని న్ని మొత్తము కాల్ చేస్తరు
దాని వల్ల గాలి కాలుష్యమని
అవును కాల్ కాలుష్యం అయిపోతుంది తర్వాత మనకు సూర్యుడి కిరణాలు ఉంటాయి కదండి అవి వచ్చేసి కొన్ని లేయర్స్ అవునవునండి దాని వల్ల మనుషులకేమో క్యాన్సర్ అనేది వస్తు దనమాట ఓజోన్ లేయర్ ఓజోన్ లేయర్ అనేది కాలిపోయినప్పు ప్పుడు డైరెక్ట్ సన్ రేస్ అనేవి సు
హలో డరక్ట్ టే భూమి మీద పడుతాయి అప్పుడు అవును
భూమి మీద పడతాయి అప్పుడు మనుషుల మీద పడతాయి ఆ వాటికి మన మనుష ల శరీరం తట్టుకోదన్నమాట దాని వల్ల వేడెక్కుతుంది అవునండి దాని వల్ల మనుషులకి క్యాన్సర్ అనేది వస్తుంది ఇంకా చాలా ఇలాం టివి ఫేస్ చేస్తాం అండి మనము ఇష్యూస్ అన్ని
ఆ అవునా
ఉమ్ ఏందో ఈ మనుషులకి చెప్పలేము అలాంటి అలా తీసుకుంటే యూస్ చేయడం కూడా తగ్గించలేము
అందే కదా ఇంతకు ముందు ప్లాస్టిక్ పేపర్లని బ్యాన్ చేసారు
ఊ అవునండి
అయిన కూడా దాన్నే వాడుతున్నారా అలానే
ప్లాస్టిక్ బాటిల్స్ కూడా అండి ఇట్ల ఇట్లా అయింది కదా మొత్తము ఇట్లా చేయడం వల్ల మా డిస్ట్రిక్ట్ లో సత్యసాయి డిస్టిక్ అండి మాది అక్కడ మా మాకు తెలిసిన వాళ్ళు మా రిలేటివ్స్ అబ్బాయిలు డిగ్రీ చదివే వాళ్ళు అనమాట మా మా రిలేటివ్ అబ్బాయి వాడు ప్రాజెక్ట్ ఉంటుంది కదండి డిగ్రీ లో వాళ్ళు ఏం చేశారంటే మా సైడ్ మొత్తం వక్క తోట బాగా పెడతారనమాట ఈ వక్క తోటలో చిన ఇది ఉంటుంది కదా అండి ఒక పేపర్ లాగా ఉంటుందనమాట పెద్దది దాంట్లో వాళ్ళు ఏం చేసినారంటే మంచిగా వాటర్ బాటిల్స్ తయారు చేసినారనమాట
అవునా
ఆ దాని ఇప్పుడు టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి కదా అండి రతన్ టాటావి ఆ వాళ్ళు అప్రూవ్ చేద్దామని ఉన్నారంట
ఆహ
ఉమ్ చూడండి ఎంతో మంచి ఆలోచన పిల్లలది అంటే ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నారు అవునండి మొన్నండి నిన్న ఆ నిన్న నేను ఒక ఊరికి పోయినాను అక్కడ నుంచి వచ్చేటప్పుడు నాకు కొంచెం దప్పికయిందండి నేనేం చేసినానంటే ఒకటి స్ప్రైట్ తీసుకున్నా తీసుకుంటే స్ప్రైట్ డిటర్జెంట్ స్మెల్ వస్తుందండి
అవునా
ఆ ఇంకా మళ్ళా నేను ఇంకోటి ఇంస్టాగ్రామ్ లో చూసేటప్పుడు కూడా అంతే ఈ ఒకటి పెద్దది హోటల్ ఉందనమాట హోటల్ల్లో వాళ్ళు సర్వ్ చేస్ ఉంటారు కదండీ కూల్డ్రింక్ బిర్యానీ తో పాటు వాల్లు సర్వ్ చేసినప్పుడు కూడా అంతే ఆ సర్వ్ చేసినప్పుడు ఇప్పుడు కూడా అంతే చాలా మంది కంప్లైంట్స్ ఇచ్చారంట అంటే ఇట్లా బిర్యానీ చి ఏంది అది ఇది ఉంటది కదండి ఆ కూల్ డ్రింక్ కు ఇలా మాకు డీటర్జెంట్ ఆ మళ హార్పి ఎక్కువ అలా స్మెల్ వస్తుంది. అని చెప్పినారంట ఒక్కటో రెండో అయితే ఓకే వాళ్ళది ప్రాబ్లమ్ అనుకోవచ్చు కానీ మొత్తము తీస్ కున్న స్టాక్ మొత్తం అలాగే స్మెల్ వస్తుందంట అండి అందుకే ఇప్పుడు చూడండి. ఎక్కడైనా మీరు కూల్ డ్రింక్స్ తీసుకోవాలంటే ఈ ధమ్సప్లు అలాంటివి అసలు ఇప్పుడు దొరకట్లేదు బ్యాన్ చేసేసినారంట కొద్ది రోజుల వరకు అంటే వాళ్ళే మొత్తము రీస్టాక్ అంతా తీసుకోపోయి మళ్ళా ఇప్పుడు ఏమేం చేస్త స్తార ఏమోండి దాని వల్ల లేనిపోని రోగాలు వస్తే మనకే
వాళ్ళు ఆ బాటిల్ ఉంటది. కాదా ఆ బ్యాటరీ ని సోప్ తో కడిగి ఉంటారు. కడిగి తరువాత స ఇప్పుడుగా నింపి ఉంటారు. అనుకుంటాను నిన్న జ్యూస్ అది
ఏంటండి మీరు జోక్ చేస్తున్నారా అండి
ఆ లేదండి నే నేను ఫీల్డ్ నే నే నేను చేసేది ఫీల్డ్ వర్క్ కదా
ఆ
నేను చేసేది ఫీల్డ్ వర్క్ నేను బయట వాడ వాడ్లు అట్లా కొనుక్కుంటాడని ఎప్పుడప్పుడు అప్పుడప్పుడు
ఆ
వాళ్ళు కూడా వాటర్ బాటిల్ తీసుకు కడిగి పైన స్టిక్కర్ ఉంటుంది. కదా స్టిక్కర్ ని అతికిస్తారు. అతికిించడం. కూడా సరిగ్గా అతికించారు. ఇగ సొట్టపిట్టంగా అతికిచ్చ దానివల్ల తెలిసిపోయింది. అప్పుడు మాకు వీళ్ళు బయట పట్టుకో నీళ్లు బయట పట్టుకోని వచ్చారు వీళ్ళు అని
ఇవి తెలుస్తాయండి. ఇప్పుడు మనం చూసు చూసుకున్నట్టయితే ఇవి ఎట్లా అంటే మనకు కంపెనీ నుంచే వస్తాయి. కదా ఆండి థమ్స అప్ పెద్ద పెద్ద కంపెనీ ఉంటాయి. కదా అక్కడ నుంచి వస్తయి వస్తే కదండి. ఇవి అట్లా మనకు చేసేకుండదు అన్నమాట
ఆహా అలా కాదు ఇప్పుడు ఇది ఉంటుంది. కదా నిమ్మరసము నిమ్మరసం చూ చేసి పెట్టింటారు. అనుకుంటారు లోపల పోసింటారు.
లేదండి అంతా మొత్తం స్టాక్ మొత్తం అలాగే వస్తుందటండి. టేస్ట్ స్మెల్ సో అందుకే ఇప్పుడు ఎట్లో తీసుకెళ్ళలిపోయినారు. అట్లే ప్లాస్టిక్ మొత్తంగా వాటిని కూడా బ్యాన్ చేసేస్తే అయిపోతుంది. కదండి పాపం మనుషులు కూడా బాగుంటారు.
ఆ అది మనం అ మనం అనుకుంటే ఎట్లా అయితది అది ప్రభుత్వం తీసుకోవాలి. కదా అట్లా
ఆ ప్రభుత్వానికి కొంచెం లంచం ఇచ్చేస్తే అయిపోయిద్ది అంతే అప్రూవ్ ఇచ్చేస్తారు
మరి ఇవ్వండి అట్లా అయితే మీరు
నేను నేను ఎందుకు ఇస్తానండి. అసలు లంచం నాది ఏమన్నా కంపెనీ ఉందా
పెట్టండి కంపేనీ మీరు మీరు ఒకటి
మాకు వద్దులేండి అంతంత పెద్ద వద్దొద్దు ఎందుకండి మనకు అంత రిస్క్
అవునా
మంచిగా జాబ్ చేసి
ఇప్పుడు బిస్లరీ సిగ్నేచరు కిన్లీ ఇలాంటివి ఉన్నాయి కదా బ్రాండ్లు
ఉ ఊ
ఏమంటే అదే బిస్లరీ కిన్లే సిగ్నేచరు ఇలాంటివి ఉన్నా యి కదా బ్రాండ్ మీరు కూడా అలా బ్రాండ్ పెట్టండి సరిపోతుంది
అదే అండి వాళ్ళు మళ్ళా రౌడీలు పెట్టి చంపేపిస్తారు అంతే అండి కొట్టి పిస్తారు అంతే మనం అక్కడి నుంచి తీసుకునేదాకా వోదలరు వాళ్ళు అంతే కదండి ఇప్పుడు మీరు ఒక బిజినెస్ మీరు ఒక బిజినెస్ ఫర్ ఎగ్జాంపుల్ హోటల్ పెట్టింటారు హోటల్ పెట్టినప్పుడు ఆ ఆపోజిట్ కు ఎవరితో ఒకరి ముందు నుంచి నడుస్తుంటుంది హోటల్ ఇప్పుడు నెక్స్ట్ మీరు వాళ్ళ ఆపోజిట్ లో పెట్టినప్పుడు వాళ్ళు చేతబడులు చెపిచ్చేది ఇట్లంతా చేస్తారండి మీకు తెలియవా ఇవన్నీ
అవును అవును చేతబడి చేస్తారు తెలుసు అది
మరి అట్లా చా చేపిస్తే మళ్ళా ఎందుకండి మనకు
అవన్నీ మూడనమ్మకాలు కాదా ఇప్పుడేం లేవు కాదా
మ్మకాలు ఏం లేవండి అన్ని నమ్మకాలే
అవునా
ఉ అవునండి అ
ఆహా
ఇంకేంటండి అయితే మరి ఏం తిన్నారు మీరు
ఇంకేం తినలేదండి తినాలి ఇంకా
ఉ
ఆ
అందుకే అ
ఇ అది ఇప్పుడు చెప్పారు కదా మీర్ మీ ఏరియాలో చె చేత్తకుండి ఉందని అది రోజు రోజే క్లీన్ చేస్తా ఉంటారా
రోజు క్లీన్ చేస్తారు అండి కానీ ఏమంటే నైట్ టైమ్స్ అక్కడ రో మార్నింగ్ క్లీన్ చేసేస్తారు క్లీన్ చేసినప్పుడు డే టైం లో ఎవరు వెయ్యరు అక్కడ చెత్త నైట్ అయితే చాలండి పొయ్యి పొయ్యి వేస్తా అక్కడ చెత్త అంతా పడేస్తారు అట్లట్లే మార్నింగ్ మళ్ళా క్లీన్ చేసారు వాళ్ళు పాపం ఎంత చెప్పినా వినరండి మనుషులు ఏంటండి
అది కాకుండా మళ్ళీ అదికాకుండా మళ్ళీ ఆటోలో సపరేట్ వస్తాయి కదా చెత్త అంత
అవునండి వస్తాయి కానీ అక్క దాంట్లోకి వెేయాలంటే ఇప్పుడు వేస్తారండి దాంట్లో ఇయ్యాలంటే ఎట్లా అంటే ఇప్పుడు మొత్తము ఈ ఏమంటారు ఈ ఏమన్నా ఆ మెత్తగా అయినవి నీళ్లు పడిన ఆ అది ఉంటుంది కదండి తడి చే
తడి తడి చేత్త పొడి చెత్త ఉంటాయి కదా అంత వేరు వేరు వెయ్యాలి కదా
వేరు వేరు వేరు వీళ్ళు చెయ్యి పెట్టలేరు కాదండి వాళ్ళ చెత్తలోకి వాళ్ళు పడేసే చెత్తలోకి వాళ్ళు చేయి పెట్టలేరు అందుకే తీసుకోవోతరు అడేఏసేస్తారు
ఆ
హ్మ్ ఏం
అలా వేరువేరుగా వస్తే వాళ్ళు వేపించుకుంటారు లేకపోతే అన్ని ఒక దాంట్లో ఎస్తే అన్ని మిక్స్ డు మిక్స్ ఉంటుంది కాబట్టి అలా వేరే చేసే కాయలతో పోడం
అవును వాళ్ళైనా అక్కడ పైన తీసుకుపోయిన తర్వాత డంప్ యార్డ్ లోకి అక్కడ వాళ్ళైనా పాపం చెయి పెట్టి క్లీన్ చేసుకోవాలండి
ఆ అవును
ఇంకేంటండి వేసుకుంటారు అయినా స్మెల్ కదండి
అవునవును అ స్మేల్ మాకే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కొంచెం కాదు చాలా ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళు ఎట్లా తట్టుకుంటారేమో
కోపోలేము అలాంటిది వాళ్ళు పం బండ్లు తీసుకోచ్చి ఇక్కడ మన దగ్గర చెత్త ఏపిచుకొని తీసుకుపోయి అలాంటి ఎం త్త పెద్ద చెత్త డంప్ యార్డ్ లో వాళ్ళు మళ్ళా దాన్ని మొత్తం పడేయాలి చెప్పండి మళ్ళ
ఉ
ఊ ఇంకేంటండి అయితే మరి
ఆ ఇంకేం లేదండి చెప్పాలి మీరే
అంతే అండి ఇంకేం లే సరే అండి ఉంటానయితే బాయ్ అండి
ఆ సరే ఓకే బాయ్ అండి బయ్ బాయ్